ఓ
ఏం చేస్తున్నావే ఖళీగానే ఉన్నావా
ఖాళీగానే ఉన్న రచ్చ బండ దగర కూర్చొని మా తాతయ్య వాళ్ళు మాట్లాడుకుని పాత కాలపు ముచ్చటలు వింటున ఆ రోజులు గుర్తొచ్చి చాలా వింతగా ఆనందంగా అనిపిస్తుంది అట్లనే వినికుంటూ కూర్చుంటున్నా.
నిజమే నేను కూడా నిన్న మా ఇంట్లో పాత పేట్ సదురుతుంటే ఒక పాత రేడియో కొన్ని మట్టి బొమ్మలు కనిపించాయి అవి చూశాక మన చిన్నప్పటి రోజులు ఆ పాతకాలపు వస్తువులు ఎంత బాగుండేవో కదా అనిపించింది తెలుసా
అబ్బా రేడియో అనగానే నాకు ఒకటి గుర్తువచ్చింది మన చిన్నప్పుడు ప్రతి ఇంట్లో ఉదయాన్నే రేడియోలో వార్తలు వచ్చే వచ్చే వార్తలు పాత పాటలు వింటూనే అందరు నిద్రపోయే వాళ్ళు నిద్రలేచెవలు ఇప్పుడైతే కళ్ళు తెరగానే అందరి చేతిల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి ఆ పాతకాలపూ ప్రశాంతత అసలు ఇప్పుడు ఎక్కడ కూడా అనిపించట్లేదు
అవునవును అప్పటిలో ఫోన్ లేవు కాబట్టి మనుషుల మధ్య బంధాలు ప్రేమలు చాలా ఎక్కువగా ఉండేవి సాయంత్రం అయితే చాలు ఊళ్ళోని పిల్లలంతా కలిసి రోడ్ల మీద మంచిగా ఆడుకుంట వాళ్ళు గోలీ ఆట కబడ్డీ ఆట వానకంట లాంట అని అడేటో లు ఇప్పుడేమో పిల్లలంతా ఇంట్లోనే కూర్చొని ఫోన్లలో మునిగి తేలుతున్నారు వీడియో గేమ్స్ ఆడుకుంటా
అబ్బా నిజం ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళు కూడా రాత్రి భోజనం అయ్యాక. అంచు ఇంట ముంగట అరుగుల దగ్గరనన్నా లేకపోతే మంచాలు వేసుకునన్నా ఆ చల్లటి వెన్నెటలలో కూర్చొని ఊరి ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు రామాయణం మహాభారతం లాంటి కథలు చెప్. చెప్పేవాళ్ళు మనకు కూడా ఆ జ్ఞాపకాలు తలుచుకుంటేనే మనసుకి ఎంత హ్యాపీగా ఉందో.
అవునవును అప్పట్లో మన పల్లెటూలలో ఇల్లన్నీ మట్టి గోడలతో పెంకిటెంట్లతో ఉండేవి వేసవికాలంలో కూడా ఇల్లు ఎంత చల్లగా ఉండేదో కదా ఇప్పుడైతే మొత్తం కాంక్రీట్ బిల్డింగ్లు స్లాపులు వచ్చేసయి ఏసీలు పెట్టుకున్నా పాత ఇళ్లలో ఉన్న చల్లదనం అయి అసలు రావడం లేదు
నిజం వస్తువులు అనే కాదు మన సాంప్రదాయ రుచులు కూడా మారిపోయాయి అప్పట్లో మట్టి కుండలో నీళ్ళు తాగేవాళ్ళం ఆ నీళ్ కుండే మట్టి వాసన మరియు చల్లదనం అమృతం లాగా అనిపిచేది రాగి ముద్ద సద్దన్నం జొన్న రొట్టెలు అన్నీ తినేటోళ్ళం అందుకే మన తాతయలు మన అమ్మమ్మలు ఎంత బలంగా ఉండేటోళ్ళు అసలు ఏం రోగాలు లేకుండా వందేళ్ళు బతికేసారు.
అవునవును ఇప్పుడు మనం తినేది అంతా కెమికల్స్ ఫుడ్ అయిపోయింది అసలు పెళ్లి కాక ముందుకి మనం ఇలా పాత రోజుల్లో మిస్ అవుతున్నామ అంటే ఇగా మనం తర్వాత వచ్చే జనరేషన్స్ ఏ పాత సంస్కృతి పశువుల గురించి అసలు తెలియకుండా పోతుందేమని భయంగా ఉంది
కరెక్ట్ పాయింట్ చెప్పినవు అందుకే నేను ఒకటి ఆలోచిస్తున్నా అంటే మన ఊర్లో ఎవరి ఇళ్లలో అయినా ఉపయోగించకుండా పడున్న పాతకాల వస్తువులు ఉన్నాయనుకో ఆ లైక్ రాగి పాత్రలు రోలు రోకలి ఈ తాళపత్రాలు పాత నాణాలు ఉంటాయి కదా అవన్నీ సేకరించి మన ఇద్దరం కలిసి ఒక చిన్న పల్లెటూరు మ్యూజియం లాగా ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నా ఏమంటావు నువ్వు
అబ్బా ఎంత మంచి ఐడియానే దీని వల్ల పాత జ్ఞాపకాలని మళ్ళీ బతుకుతాయి మన ఊరి పిల్లల కూడా మన పూర్వీకుల జీవన విధానం కూడా తెలుస్తుంది
అయితే రేపట్ నుండి మన ఊర్లోని పెద్దవాళ్ళని కలిసి వాళ్ళ దగ్గరున్న పాత వస్తువులు సేకరించడం స్టార్ట్ చేద్దాం అయితే అలాగే వాళ్ళకి తెలిసిన పాత కథలు ఉంటాయి కదా వాళ్ళు చెప్తే మనం డైరీలో రాసి పెట్టుకుందాం
ఖచ్చితంగా ఆ ప్లాన్ వింటుంటేనే నాకు చాలా ఉత్స సాంగ్ ఉంది రేపు ఉదయాన్న మీ ఇంటికి వస్తా ఇద్దరం కలిసి మొదటి అడుగు వేద్దాం
ఆ నువ్వు మ్యూజియం అనేసరికి నాకు ఇంకొక విషయం కూడా గుర్తొచ్చింది మన చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద రోలు రోకలు ఉండేవి కదా ఏ మన పండుగ వచ్చిందంటే ఆళ్ళు ఊర్లో ఆడవాళ్ళ అందరి కలిసి ఒక్కచోట పిండి వంటల కోసం లో దంచేవాళ్ళు అప్పుడు పాటల్స్ అప్పుడు గుర్తుందా నీకు
ఆ ఎంత బాగా గుర్తు చేసావు ఆ దప్పు సప్పులు ఆ పాటలు ఆ వలస పాటలు వినడానికి ఎంత బాగుండేవో కదా ఇప్పుడు అందరు వెళ్ళలో ఈ గ్రైండర్లు మిక్సీలు వచ్చేసినాయి ఇక బటన్ నొక్కగానే సెకండ్ లో పని అయిపోతుంది కాగానీ ఆ రోజుల్లో అందరు కలిసి గట్టుగా పనులు చేసుకుంటూ పంచుకుని ఆ నవ్వులు ఆ సంతోషం ఆ తరం ఇప్పుడు చాలా మిస్ అయిపోయాం
అవును మెషిన్ వచ్చాక మనుషులో శ్రమ తగ్గింది కానీ బంధాలు కూడా యాంచ్చికంగా మారిపోయాయి అప్పట్లో అయితే ఎట్లాండేది ఒక్కరింట్లో పెళ్ళయిందంటే ఊరుందరు వచ్చి పందిరేసేటోళ్ళు వంటలు చేసే టోళ్ళు అన్ని కలిసి చేేసుకునేటోళ్ళు ఇప్పుడైతే ఏం లేదు డబ్బులు ఇచ్చినాం అంటే క్యాటరింగ్ ఫంక్షన్లు అయిపోయినాయి డబ్బులి ఇస్తే పనులు అయిపోతాయి గానీ ఆత్మీయత అయితే దొరకదు కదా
నిజమే వస్తువులే కాదు మన సంంప్రదాయ వైద్యం కూడా చాలా మిస్ అవుతున్నాం మన చిన్నప్పుడు కొంచెం దెబ్బ తగిలినా జలుబు చేసిన హాస్పిటల్కి పరిగెతే వాళ్ళం కాదు అమ్మమ్మ వంటింట్లో ఉండే పసుపు అల్లం తులసాకు లు వేపాగులతో దగ్గించేసేది ఆ నమ్మకం ఆయుర్వేద రహసలు ఇప్పుడు ఎవ్వరిక తెలియట్లేదు
అవును వంటీలు అంటేనే ఒక పెద్ద హాస్పిటల్ లాగా పనిచేసేది అప్పట్లో మనం చేయబోయే చిన్న మ్యూజియం లో ఈ పాత కలుపు వైద్య చిట్కాలను మన ఊరు పెద్దలకు తెలిసిన ఆయుర్వేద రహస్య కూడా ఒక పెద్ద చాట్ మీద రాసి పెడదాం అప్పుడైతే నెక్స్ట్ తరం పిల్లలకి అదొక పెద్ద నిధిలాగా ఉపయోగపడుతది
వండర్ఫుల్ ఐడియానే కేవలం వస్తుసులోనే కాకుండా మన సంస్కృతి జ్ఞానాన్ని కూడా భద్రపరచాలి పెళ్లి కాక ముందుగా మన ఇద్దరం కలిసి మన ఊరి కోసం ఎంత మంచి పని చేయబోతున్నామ్ అంటే నాకే చాలా గర్వంగా ఉంది రేపు ఉదయాన్నే మనం ఫస్ట్ ఏ ఇంటికి మొదలము ఇప్పుడే ప్లాన్ చేసుకుందామా మరి
ఆ చేసుకుందాం నేనైతే ఏమనుకుంటున్నా అంటే మా చివర్ణ ఒక పెద్దయి ఉంటారు కదా ఆయన దగ్గర అయితే చాలా పాతకాలపు రాగి నాణాలు అట్లనే ఆయన చిన్నప్పుడు ఆడిన పాత్రలు ఈ తాళపత్ర గ్రంథాలు అంటే ఉన్నాయని అప్పట్లో మా నాన్న చెప్తే విన్నా ఆయన దగ్గరికి వెళ్తే బెటర్ ఆయన అయితే పాత ముచ్చట్లు కూడా మస్తు చెప్తాడు
అవును పెద్దయ్యా తాత దగ్గర చాలా కథలుంటాయి నేను ఒక కొత్త నోట్బుక్ పెన్ తీసుకొని వస్తా ఆయన చెప్పే ప్రతి పాత జ్ఞాపకాన్ని కథన మనం అందులో రాసు కున్నాం ఈ రాత్రికి నేను మా ఇంట్లో ఉన్న పస్తువులన్నీ ఒకచోట సర్ది పెడతాను రేపు ఉదయం నువ్వు వచ్చేసరికి అన్నీ రెడీగా ఉంటాయి
అలాగే నేను కూడా మా ఇంట్లో తాతయ్య వాడిన పాత ఫౌంటైన్ పెన్ను పాతకాలపు గడియారం ఏవో ఉన్నాయి అవన్నీ వెతికి పట్కోస్తాను ఇద్దరం కలిసి మన ఊరి పాత జ్ఞాపకాల్ని మళ్ళీ ప్రాణం పోసి బతికిద్దాం
పర్ఫెక్ట్ చ్ ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం రేపు ఉదయం కరెక్ట్గా ఏడు గంటలకి నేను మీ ఇంటికి వచ్చేస్తాను లే నా మాట వినబడుతుందా ఇప్ నేను ఇప్పుడే ఫోన్ పెట్టేదాం అనుకున్నా గాని మా అమ్మమ్మ ఒక అద్భుతమైన వస్తువు గురించి చెప్పింది అది వినగానే నాకు ఒళ్ళు గు గురిపు వచ్చింది తెలుసా
అవునా ఏంటది అంతగనం చెప్తున్నావు నాకు ఉత్సాహంగా ఉంది ఏంటో చెప్పు త్వరగా
మా అమ్మమ్మ వాళ్ళు ఆ పెళ్లినాటి కంచు గిన్నెలు మరియు తాటాకు గొడుగులు ఇప్పడికిీ వాళ్ళ పాత సామాన్ల గదిలో భద్రంగా ఉన్నాయంట అప్పట్లో ఆ ప్లాస్టిక్ గొడుగు లేనప్పుడు తాటకులతోనే పెద్ద పెద్ద గొడుగులు తయారు చేసుకోని వానల్లో వానాకాలంలో వాడే వాళ్ళట
అబ్బా తాటాకు గొడుగుల నేను వాటి గురించి కేవలం పుస్తకాల్లో చదవడం సినిమాలలో చూడ్డమే తప్ప అసల్ లైవ్లో ఇంతవరకు చూడలేదు అది గనుక మనం మ్యూజియం లో పెట్నం అనుకో ఈ తరం పిల్లలంతా ఘోరంగా షాక్ అయితారు
అవునవును అందుకే అమ్మమ్మని అడిగి దాన్ని రేపు ఉదయమే బయటకి తీస్తున్నా అలాగే అప్పట్లో ఇండ్లలో రాగి కంచు ఇత్తడి పాత్రలు మాత్రమే వాడేవారు కదా బాడిలో వంటిన వన్నం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట ఇప్పుడు వచ్చిన అల్యూమినియం ప్లాస్టిక్ వస్తువుల వల్లే అందరికి రోగాలు వస్తున్నాయని మా అమమ్మ చెప్తుంది
నిజం రా అప్పట్లో మజ్జిగ చిలకడానికి పెద్ద కవ్వం వాడేవారు ఆ కవ్వానికి తాడుగట్టి ఇద్దరు కలిసి చిలుకుతుంటే వచ్చి ఆ శబ్దం వినడానికి ఎంత బావుండేదో ఇప్పుడు మిక్సీ లో వేసి ఒక్క సెకండ్ లో మజ్జిగ ఏసేస్తున్నారు గాని అ వెన్నెల్లో పాత రుచి అస్సలు ఇప్పుడు రావట్లేదు
అవునే అలాగే మా తాత కాలంలో పైసలు అనాలు దమ్మిడీలు ఉండేవి గదా అనా బేడా చరన అని పిలిచేవారట అ పాత నాణేలు కొన్ని మా తాతయ్య దగ్గర ఉన్నాయంట వాటిని కూడా మనం ఒక గాజుపెట్టెలో పెట్టీ ప్రదర్శనకు ఉంచాం
వండర్ఫుల్ ఐడియా పాత నాణాల కలెక్షన్ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా చూస్తారు అలాగే అప్పట్లో బట్టలు ఉత్కడానికి సబ్బులు ఉండేవి కావు కేవలం కుంకుడుకాయలు చెవుడు మట్టి వాడేవారంట తలస్నాన తలస్నానానికి కూడా సీకాయ పొడి వాడేవారంట ప్రకృతికి హాని చేయకుండా బతికిన జీవన విధానం ఎంత గొప్పదో కదా
నిజమేనే అప్పట్లో పర్యావణం ఎంత స్వచ్ఛంగా ఉండేదో ప్లాస్టిక్ అనేదే లేదు మనం ఈ మ్యూజియం ద్వారా కేవలం వస్తువునే కాకుండా ఆనాటి జీవి జీవన సూత్రలను కూడా ప్రచారం చెయ్యాలి పెళ్లి గాక ముందుకె మన ఇద్దరం సమాజానికి ఉపయోగపడే మంచి బాధ్యతను మనం భుజాన వేసుకుంటున్నందుకు నా మనసుంతా పులకరించిపోతుంది తెలుసా
నాగుడా అట్లనే ఉంది మనం చేసే ఈ చిన్న ప్రయత్నం రేపు మన ఊరికి ఒక మంచి గుర్ తింపు తెచ్చిపెడుతుంది సరె అయి తే నేను ఇప్పుడు వెళ్ళి మా తాతయ్య పాత పెట్టలో ఇంకేమైనా దొరుతాయేమో వెతుకుతాను రేపు ఉదయం కరెక్ట్గా ఏడు గంటలకి మీ ఇంటి దగ్గర ఉంట
ఒసేయ్ నా మాట వినబడుతుందా నేను ఇప్పుడే మా నాన్నతో కూ డా ఈ మన మ్యూజియం ఐడియ గురించి మాట్లాడి నుండే నాన్న వినగానే చాలా సంతోషపడ్డాడు అలాగే ఒక అద్భుతమైన పాతకాల వస్తువుని ఇస్తానని చెప్పినారు తెలుసా
అవునా ఏంటిదిరా మీ నాన్న దగ్గర ఏముంది త్వరగా జెప్పు నాకు ఉత్సాహంగా ఉంది
అదే మన పూర్వీకులు రాత్రి పూట పొలాల దగ్గరకిళ్ళేటప్పుడు లేదా ఇంట్లో చీకటిగా ఉన్నప్పుడు వాడే పాత లాంతర్ంది గుర్తుంది కదా అది ఉందంట అది ఇప్పటికీ మన పశువుల పాకలు దాచుించారట దాన్ని తుడిచి కిరోసిన్ పోసి వెలిగిస్తే ఇప్పటికీ వెలుగుతుందని అన్నారు
అబ్బా లాంతరా అది నిజంగా చాలా అద్భుతమైన వస్తువు ఈ రోజులోని పిల్లలకి కరెంట్ పోతే మొబైల్ ఫ్లాష్ లైట్లు వాడమే తెలుసు కాని ఆ నూనే లంతర్ వెలుగులో చదువుకున్న పాత రోజుల అనుబుతి అస్సలు తెలియదు దాన్ని మన కలెక్షన్ లో పెడితే చాలా బాగుంటుంది
అవునవును అలాగే నాన్న ఇంకొక విషయం కూడా చెప్పారు అప్పట్లో ధాన్యాన్ని కొలవడానికి లీ టర్లు కిలోలు ఉండేవి కాదంట సోల తవ్వ మానిక అడ్డా అని పిల్చే ఇత్తడి చెక్క కోల పాత్రలు ఉండేవాట ఈ పాత్ర కొలతలు మనం చూపిస్తూ ఆ పాత్రలను కూడా మ్యూజియం లో పెడితే ఈ తరం వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది
వండర్ఫుల్ ఐడియా రా ఆ కోల పాత్రలు మా తాతయ్య దగ్గర కూడా ఉన్నాయ్ నేను రేపు వటిన్ కూడా తీసుకొస్తాను అలాగే అప్పట్లో ఉత్తరాలు రాయడానికి వాడే పాత ఐస్ ల్యాండ్ లెటర్లు పోస్ట్ కార్డ్లు కూడా మా నాన్న దాచి పెట్టిన పాత డైర్ లో ఉన్నాయిరా వాటిపై ఉన్న పాత స్టాంపులు చూస్తే భలే ముచ్చటేస్తుంది
నిజంగానా పోషకాలు చూసి చాలా ఎలైంది తెలుసా ఇప్పుడు అంతా వాట్సాప్ ఈమెయిల్స్ అయిపోయినాయి కానీ అప్పట్లో ఉత్తరం కోసం ఊరు చివర పోస్ట్ మ్యాన్ వస్తుంటే ఆ అద్ అందరం ఎదురు చూసే వాళ్ళం ఆ ఆరాటం ఆనందం మాటళ్ళో చెప్పలేం ఆ ఉత్తరాలలో ఉండే ఆత్మీయత ఇప్పుడు వచ్చే మేసేజ్లలో ఎక్కడుంది చెప్పు
కరెక్ట్ ఆ రోజుల్లో ఒక ఉత్తరం వస్తే ఇల్లే కాదు ఊరంతా చదివి వినిపించుకునే వాళ్ళు సరే అయితే రేపు ఉదయం మనం పెద్దయ్య తాత గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ వస్తువులన్నింటినీ ఒక లిస్ట్ కూడా అలాగ రడీ చేసుకుందాం ఎవరి దగ్గర నుండి ఏ వస్తువు తీసుకున్నామో ఒక బుక్ నోట్ ఒక నోట్ బుక్ లో రాసి పెడుదం భవిష్యత్ లో వాళ్ళకి తిరిగివ్వడానికి వీలుగా ఉంటుంది
అలాగేనే సరే మరి రేపు కలుద్దాం మరి
మ్ సరే బాయ్